హలో
మ్ ఆ హా
హలో ఆ బాగున్న మీరు హలో ఏం చేస్తున్నారు
ఏం లేదు ప్రజెంట్ కాలీ ఇప్పుడు హాల్డేస్ కాబట్టి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలే కావట్టి ఇన్లనే
పిల్లలు
పిల్లలు ఒక అబ్బాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండి ఒక అబ్బాయి చిన్న అబ్బాయి నా
ఇగ హాలిడేస్ అయితే అట్లనే అమ్మమ్మ వాళ్ళింటికి నానమ్మ వాళ్ళింటిక్ కి వెళ్ళడం
ఉమ్
స్టార్ట్ అనుకుంటగా ఈ థర్టీన్ నుంచి
కన్
ఇక్కడ నేను మమ్మీ వాళ్ళింటికొచ్చిన
ఇగ
మాక్ పిల్లల్ లేరు రీసెంట్ మ్యారేజ్ అన్నట్లు వాయిస్ బ్రేక్ అయితుంది
మీతో ఉంటారా అవున మీరు మీ హలో
హలో ఆ అందుకే అనుకుంట వాయిస్ బ్రేక్ అయితుంది
ఇంక ఏం చేస్తారు మీరు? ఏమైనా వర్కా, హౌస్ వైఫా
హౌస్ వైఫె ఇంగ నెక్స్ట్ఇయర్ పీ జి రాద్దమన్కుంట్ టున్నా నోటిఫికేషన్ పడ్డది అప్లై చేయాలిగ హా డిగ్రీ అయిపోయింది పీ జి
నాది లాస్ట్ ఇయరే బీ ఎడ్ అయిపోయింది నేన్ గూడ పీ జీ అప్లై చేత్తా అనుకున్నగనీ ఎవరు లేరు బీ ఎడ్ వాళ్ళందరూ టీచింగ్ ప్రొఫెషనల్ కెల్
ఓకే బీ ఎడ్ ది కూడ లా ఎగ్జామ్ అయిపోయినట్టుంది బీ ఎడ్ ది కంప్లీట్
నాదయిపోయింది లాస్ట్ ఇయరె బి ఎడ్ కంప్లీట్
అ ఎక్కడ కరీంనగర్ లనా ఓకే ఓకే ఇక్కడ
ఉమ్ ఆర్ పి లో చేసినా టూ ఇయర్స్ చేసినా పిల్లల్ తోనే ఇప్పుడు ఇ వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు టీచింగ్ లోకి ఎళ్ళాలి స్కూల్కెళ్ళాలి అనుకుంటున్నా
ఓకే ఇప్పుడు బేబీ వల్ల మీరు వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందా
అంటే నేను మ్యారేజ్ అయినా కాడ్నుండి అన్ని కంటిన్యూ
ఆఫ్టర్ మ్యారేజ్ బి ఏడి కంప్లీట్ చేసింరా
ఆఫ్టర్ మ్యారేజ్ డిగ్రీ సెమిస్టర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ చేసా, బి ఎడ్ చేసా పీ జి వన్ ఇయర్ జేస్తున్న
ఓకే పీ జి వన్ ఇయర్ అయింద్
అయింది ఆ ఓపెన్ లో మళ్ళీ కన్సివైన అనేసి ఇగ ఆపేసిన
ఓకే మళ్ళీ కంటిన్యూ జెయ్యండి ఇంకో వన్ ఇయరే ఉన్
అదే అదే ఇప్పుడది కంటిన్యూ చేసి ఇప్పుడు టీచింగ్ చేద్దాం అనుకుంటున్నా స్కూల్లో జయిన్ అవ్వాలి అంతె పిల్లలతోనే ఇప్పుడు అవునవును ఇప్పుడు టీచింగ్ జేయాలి అనుకుంటున్నా ఆహా లేదు సింగిలే
అట్ల సింగిల్ అయితే ఏం గాదు జాయింట్ ఫ్యామిలీ అయితే అత్తమ్మ వాళ్ళు ఒప్పుకోరు గదా అంటే మనం ఇప్పుడు హాస్టల్ కేళ్ళి చాదువుదాం అంటే
అప్ అండ్ డౌన్ చేసేది డైలీ కానీ మా పిల్లల్ని మా అత్తమ్మ చూసుకుంటది
ఓకే ఓకే వాళ్ళు చూసుకుంటే ఏం కాదులే పిల్లలు పుట్టినంక కూడా మీరు డిగ్రీ పీజీ చేసి
ఆ మా అబ్బాయి టూ ఇయర్స్ ఉండే డిగ్రీ డైలీ కాలేజ్ కెళ్ళి వచ్చేది ఆ ఫైనల్ ఇయర్ అయిపోయినాక మళ్ళీ మా చిన్నబ్బాయి కన్సీవ్ అయిపోయినా
ఓకే ఓకే
అయితే మళ్ళీ బిఏడి ఇగ వదిలిపెట్టేసి వేళ్ళిపోయి ఉండది ఉండకపోయేది ఇంట్లో
అ
ఎందుకంటే అట్లా అయితేనే కంప్లీట్ అయింది వాళ్ళ
ఏ అవునవును అవ్వదు ఒక టూ ఇయర్స్ అది మళ్ళీ పీజి వన్ ఇయర్ ఒగ వన్ ఇయర్ రాస్తే అయిపోద్ది సేమ్స్ కదా పీజీలో సెమ్స్
నాది తెల్ సెమిస్టర్స్ ఏ డిగ్రీలో సెమిస్టర్ సే బిఎడిలో సెమిస్టర్ పిజి సెమిస్టర్ అన్ని తీసేసి ఇంటి టూ థౌసండ్ అవును టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ
ఆ ట్వంటీ వన్ ట్వంటీ వన్ నుంచి పీజీ ఏ సెమిస్టర్స్
ఆహా లేదు టూ థౌసండ్ సిక్స్టీీన్ నుండి సెమస్టర్స్
సిక్స్టీన్ నుంచి సెమిస్
అవును సిక్స్టీన్ కి స్టార్ట్ అయినాయి అవును సిక్స్టీన్త్ కి స్టార్ట్ అయినాయి సెవెంటీన్త్ లో జైన్ నైన్టీన్త్ కరోనా
ఆ ఓ
ఆ అప్పుడు ఒక వన్ ఇయర్ పెంచిండు మాకు పెంచే వరకి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో అయిపోయింది
పీజీ ఎక్కడ ఓపెన్
పిజి మంచిరియాల్ అవునవును మంచిర్యాల నే
రెగ్యులర్ పీజీ లాగానే ఉంటది కదా ఓపెన్ పీజీ కూడా
అవును రెగ్యులర్ లానే ఉంటది కానీ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం వెళ్ళాలా వెళ్ టే అంటే అట్లా మాట్లాడుకోవాలి సెల్ఫ్ సెంటర్ ఏ ఉంటది అనుకుంటా మేబి నేను ఒక ఎగ్జామ్స్ రాసిన్నో రాయలేదు అంత ఐడియా లేదు కానీ ఏ వెళ్ళలేదు పి కట్టేసినా వెళ్ళలే మా చిన్న అబ్బాయికి ఆ చిన్న అబ్బాయికి హెల్త్ బాలేదు ఉండా ఇక వెళ్ళలే అదొక్కటే పెండింగ్ లో ఉంది ఇప్పుడు
ఇప్పుడు బిఏడి కంప్లీట్ అంటే
టెట్ రాసిన టెట్ రాసిన కాని సిక్స్టీ నైన్ వచ్చాయి సెవెంటీ
ఓకే ఓకే సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మళ్ళీ పడ్డాయి కదా మొన్న
ఉంది ఉంది మళ్ళీ ఉంది నేను అప్లై లాస్ట్ చూసుకోలే అప్లై చెయాలే మర్చిపోయా
అయ్యో అంటే వన్స్ క్వాలిఫై అయితే చాలంట కదా
ఆ వన్స్ అయితే అయిపోత అవునవును
దండిగా స్కోర్ పెంచుకోవాలంటే మనం మళ్ళీ రావా
మళ్ళీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళకి టెట్ పెట్టిండు కదా అయితే అది పెట్టే వరకి ఏమైతుందనంటే క్యూషన్ పేపర్ పర్ మొత్తం బుక్ లో నుండి ఇవ్వట్లే
ఓకే ఓకే జనరల్గా చే
జనరలిస్ట్ ఉన్నాడు బుక్ పైన అట్టా ఉంటది కదా బ్యాక్ సైట్ ప్పిన్ తర్వాత
ఓకే ఓకే అవునవును
కూచున్నాడు అట్లా ఎవరన్నా చదివరు కదా ఎక్కువ శాతం ఆకస్తున్నాడు
ఏ నోట చేసి మళ్ళీ టెట్ టెట్టే వేస్తున్నారు కానీ డిఎస్స వేస్తలేడు వన్ లాస్ట్ టైమ్ అయింది కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్
ఇప్పుడు నాది బిఏడి అయిపోయింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రి టు ట్వంటీ ఫైవ్ నా అది బ్యాచ్ కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండే వేస్తలేడు అసల డిఎస్ లేదు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయితుంది పెట్టు లేవు ఇంకా
అందుకే ఇవి బిఏడి చెయాలంటే అసలు ఎందుకు టైం వేస్ట్ అనిపిస్తుంది ఉన్న ఫుల్ల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు బిఈడి కంప్లీట్ చేసి
అవును
పీజీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు
ఉన్నారు గాని డీఎస్సీ వేస్త లేడు అదయిపోతే
అద అయితేలేదు లక్షల మంది ఎప్పటి నుంచి ప్రీ రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు
చాలా మంది బాగా చేస్తున్నాయి ఇకని ఇంకా బిఎడ్ కన్నా డైటీ వేసింది బెటర్ ఇంటర్ తోనీ తొందరగా సెటిల్ అవచ్చు అవును ఇంటర్ తోని తుందరగావచ్చు సెటిల్
కానీ టీచింగ్ ఫీల్డ్ లో కూడా శాలరీ ఎక్కువేమి ఉండట్లే
ఉండదు అంటే మనము మనం చదువుకుంటున్నాం ఇప్పుడు బిఏడి కి మనం ఫీ కట్టాలి అని అంటే వన్ ల్యాక్ మన స్కూల్లో చెవ్వాలంటే ఆసలు దానికి వాల్యూ ఏ లే
లేదు లేదు అసలుకే మా ఫ్రెండ్ స్టార్టింగ్ సిక్స్ కే అను అనుకుంట తను వెళ్ళింది తను టీటీసి కంప్లీట్ చేసింది మళ్ళీ తర్వాత బీఎడి కూడా ఎంత ఫైవా
ఇప్పుడు నాకు ఫైకే ఇస్తా అంటున్నాడు
అది స్టార్టింగ్ కదా ఫైవ్ కే ఇస్తారేమో ఇయర్ పెరిగే కొద్ది వన్ వన్ కే పెంచుతారా
ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టెన్ కేె వరకు
టెన్ కే ఆ ఎక్స్పీరియన్స్ లేదు మళ్ళీ తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టాకింగ్ లేదు అప్పుడు మొత్తం
అవునవును తెలుగే ఉండేది
ఉ దానికోసం మని పెద్ద ప్రాబ్లం అవుతుంది నాది ఇవిఎస్ సైన్స్
ఓకే ఓకే ఈవిీఎస్ఆ పీజీలో హలో పిజిలో పీజీలో కూడా అస్ సో అదేంటి ఈవిఎస్ఏనా పిజిలో కూడా అదేనా ఓకే ఓకే
హ్మ్మ్ తెలుగు సైన్స్ కానీ నేను తెలుగు తీసుకున్నా
అదే బెటర్ ఎందుకంటే ఎప్పటికి ఎల్లాం కదా డైలీ కాలేజ్కి వెళ్తేనే మనము వేరే సబ్జెక్ట్ అయితే రాయొచ్చు
లేకపోతే కష్టమయితది మళ్ళీ పిల్లలతోని బాగా ఇంకా ఇన్ని
అంటే ఇంకా ఇబ్బంది
ఆ ఇప్పుడు చిన్న పిల్లలు అంటే ఉన్నారు కానీ ఇప్పుడు కొంచెం పెద్దగాయితే
వినరు వినరు అ మా అక్క పిల్లలు ఇప్పుడున్నారు వాళ్ళు అసలే వినరు ఎంత చెప్పినా కూడా
వినరు ఇల్లాతోనేె బాగా హెడేక్ అయితుంది అసలు జైన్
ఇ ప్రైవేట్ అంటే ఇవే ఉన్నాయి ఏమన్నా అంటే నర్సింగ్ ఫీల్డ్ టీచింగ్ ఫీలింగ్ మీ రెండు తప్ప అసలు ఇంకేం లేవు అంటే ప్రైవేట్గా ఏమైనా చెయ్ చేయాలనుకుంటే స్కూల్ ఒకటి ఉంది అది కూడా డిగ్రీ వాళ్ళని తీ తీసుకోవట్లే ఇప్పుడు ఒకప్పుడు తీసుకున్నారు డిగ్రీ వాళ్ళని ఇప్పుడు బియడి పక్కా అడుగుతున్నారు పావులే
చేయాలనుకున్నా కూడా స్కూల్ ఉంది కానీ ఆ స్కూల్లో కూడా ఎంతిస్తాడు అన్నది గ్యారం
అవును నిజమే
ఆ
ఇప్పుడు నర్సింగ్ ఫీల్డ్ హాస్పిటల్ కి వెళ్దామన్నా కూడా వాళ్ళు డిగ్ డిగ్రీ అంటే డిగ్రీ ఏమైనా చె ఏన్ఎంయినా జిఎన్ఎంమయినా అనేసి తండున్నారు
అవునవును ఇప్పుడు అవును ఇప్పుడు ఒకేషనల్ ఒకేషనల్ ఉంది కదా ఒకేషనల్ చేస్తే దన్కి ఆ ఎన్నమిచమ్ మల్ డిఎంఎల్టి ఇవియవచ్చు డిఎంఎల్టిికి బాగా వ్యాల్యూ ఉంది
ఆ వా వాల్యూ ఉన్ డిఎంఎల్డి ఎంఎల్డి కొంచెం తక్కువని అది బేట్టర్ డిఎంఎల్డి
ఏవి బా
కానీ ఆ ఫీల్డ్ నచ్చిన నచ్చితేనే వెళ్ళాలి లేకుంటే హాస్పిటల్ ఫీల్డ్ అందరికి పడదు కదా
అదు
పడదూ ఇంక్ కా బ్లడ్ చూస్తేనే భయం అయిద్ది ఇంజెక్షన్ లంటనే. భయం లేకుండ ఉండే వాళ్ళు వెళ్ళాలి. ఆ అదే గదా ఇప్పుడు మా ఇద్దరు సిస్టర్స్ కూడా.